హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు
ఏం చేయల మీరు తిన్నారా ఏం తిన్నారు
గుడ్డు అన్నం
అ
మీరు
మేము పచ్చడి ఇది పెరు మజ్జిగ పిస్కెట్ మ్యాంగో పీక్కి మా సైడు తు ఎగ్ చేస్తారు. చూడు ఎగ్ ఫ్రై సూపర్ ఉంటది.
ఫ్రై య్యా
ప్పూర్ సైడు సూపర్ ఉంటది.
మా సు కోవిడ్ అది ఏం మంత్ ఆ అది తెలుస ఉగ్గని అంటారు.
ఆ ఆ ఉగ్గని బజ్జి యా ఆ
తే బొరుగులు అవి బాగుంటాయి అన్ని దగ్గర పోలుచుకుంటే అక్కడ టేస్ట్ అందరు అక్కడ నుంచి తీసుకబో
ఆ
అక్కడ నుంచి ఎక్కువ తీసుకపోతారు. వాల్ల ఊర్లకు గానీ కొత్తవి కూడా బాగుంటాయి. వుగ్గని బజ్జీ ది అదే ముముర్రాళ్ళు వంట గదా
ఆ
చోచో అంటారు. కదా అవన్నీ బాగా చేస్తారు ఇంకా గోబీ కానీ అది బాగుంటుంది. ఇక్కడ గోబీ వాటర్ వేసి అదేదో టేస్ట్ వేరుంటుంది అక్కడైతే అదే టేస్ట్ లేదు
ఇటు చైప్పల్పుల్ సో బాగుంటది ఫేమస్ ఆ దోస ఘీ కారం దోశ నెయ్యి ఇటు ఇది ఫేమస్ ఇది బాగుంటది. టేస్ట్ కానీ ఇటు సైడ్ నాన్ వెజ్ లోకి వెజ్ కూడా కలిపే స్తరూ అటు అటు సైడ్ అటు కలపరు మా సైడు
ఆ అవును ఆ కానీ అదే ట్రై చేస మోనా నే రీసెంట్ గానే బొరుగులతో డిఫరెంట్గా ట్రై చేశా ఏమేవో వసి ఉన్న ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కట్ చేసి అంటే అన్ని ఆంటే అన్ని కధు ఆ దోస్కాయ కుకుమబార్
ఏంటి ఆహా
చాలా దోసకయ టెలుసా
ఆ ఓకే ఓకే
అది హా కీరా కుకుంబర కాార్డు క్షీరా అనుకుంటా పేరు తెలిదు అంతగా దోసకాయి టెలుసా అధే కుకుంబార ఎనా అది మా మామిడికాయ
ఓహ్
చిప్సు
ఏంటి బాగుందా టేస్ట్ అసలు
ఏ లేదు బాగుంది బొరుగులు కారం ఉప్పు ఇంకా మ గరం అది వస్తుంది జీల్ జిరా టైప్ వస్తు
ఓ ఆ ఆ
అది అవున్ అ చిన్న అంట అకి పెద్దగు చిన్న కోఫీ అే పొడి దాన్ని దాన్ని ఏమో అంటారు
ఏం పొడి ఓ ఒకే ఆ
నిమ్మకాయ వట్పిిండి వా
ఇ
కారాలు
ఉమ్
ది అ స్నాక్స్ అన్న వేసి తిన్నం బా అది బాగునే అంటే కొత్తం కొత్తగా
ఆ టేస్ట్గా వర
ఎప్పుడు పెరు కాకుండా ఇది ఒక ర
ఉ అవును కుకుంబర్ ఎట్టా చేశారు బాగుంద కుకుంబర్ వేసంటే
అది కూడా బాగుంది మనం హమల్గా ఉప్పు కారం వేసుకొని తింటాం కదా
మ్
కనీ బానే ఉంది తాటికాయ
న మీకు వంటలు వచ్చా
ఇంటలా తంటగరవ ప్లాస్ ఓన్లీ స్నాక్స్ ఐటైమ్స్ మాత్రమే పెద్ద పెద్ద మీరా క నాట్లాంటిగాే ఏవంత రావు ఏదో అంటే రెసిపీస్ తెలుస అట్లా చేస్తారు ఇట్లా ఇంట్లా చూసి చూసి ఎప్పుడు ట్రై చేయలేదు తెలుసు అంతే ఒక్క పుదీనా వయసు న్నట న ట్రై చేసాను
ఎట్లా తొగతెసు
ఆ పుదినా రైస్ అయితే నార్మల్గా ఆ పుదిిన పచ్చిమిర్చి కొత్తిమీరా
అంటే రైస్ లోకి అది తరువాత పుదీనా వేసి చేసేసారా
ఆహా తనే మిక్సి పట్టి
మ్
మిక్సీ పట్టాల నార్మల్ గా మనం ఉగ్గానికి కే స్పూన్ చ అల్లం
ఆ
అంటే ఉగానే కావాలంటే సేమ్ ప దాంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి ఇది వేస్తారు అల్లము అదేసి గ్రైండ్ చేసి అప్పు వేసేస్తారు దీంట్లో పుదీనా ఎక్కువ వేస్తారు
ఓకే
కొత్తిమీరా పచ్చి పిచ్చి మనకి కారం తగ్గట్టే సీ అన అంతా కైసి ఇంక నూరి కొంచెం ఆ మనం నాల్ గంద అన్ని అప్పులే సమాధ పులిహోరఅండి అవన్ని అవన్ని అన్ని వేసి అట్లా వేసి పంచదార వేసి దీన్న అపేస్ట్ కొంచెం పచ్చి వాసన కాకుండా మంచిగా ఫ్రై చేసి తర్వాత అన్నం వేసుకొని కలుపండి
అవును అంటే బియ్యం కూడా దాంట్లో ఉడికియచ్చా
నా అందుకే అట్లా కూడా చేసుకోవచ్చు అంటే ఇది టేస్ట్ వేరు వస్తుంది పలావ్ టైప్ వస్తది అట్లా కాకుండా మనం రైస్ కి నార్మల్ గా పెట్టుకుంటాం కదా సాైత ఆ రైస్ని నార్మల్గా కలిపేసి మంచిగా హరి అం నిమ్మకాయ్ పిండి
అంటే దాంట్లోకి మంచి ఏం లేదా ఊరికే రైస్ ఒకటైనా
మనిష్టం మించిం కావలంటే కొంచెం రైస్ అయినా ఉత్త రైసే బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది
సాస్ అట్లా ఏం అవసరం లేదు సాస్ సాస్ కచప్స్
అ అసలు ఏం అవసరం లేదు అ మ ఫ్రెండ్ వాళ్ల అమ్మ చె చేసేది మా స్కూల్ టైమ్ లో
అ అది నువ్వు తెలుసుకొని మరీ చేసావా యూటూబా
యూటలే కాదు
ఆ
చ్చి వాళ్ళమ్మ టేస్టే వేరు అంత బాగొస్తుంది అంటే మా బాక్స్ లు అంటే స్కూల్ టైంలో కా స్కూల్కి బాక్స్ ను తీసుకుపోయేటప్పుడు మా ఫ్రెండ్ ఎక్కువ అ తెస్తే పిల్లల్ని చేబ్ తారుమే కూ దినే వాళ్ళ అంట అ అంత బాగుండేది ఇప్పటిక అది ఫె వ్రటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చేస్తది వాళ్ళ అమ్మ
ఊ
అంత ఫేవరెట్ ప్లేస్ కానీ చాలా రోజులు అయిపోయింది
అంటే ఇప్పుడేమన్నా వేరే కాలేజ్ సెప్ ప్రేట్ సప్రేట్ జాయిన్ అయినారా
ఊ ఊ
ఇంకా చాలా రోజులు చేసుకుంటే మనమే చేసుకోవాలి
వెళ్ళొచ్చు కదా హాలిడేస్ అప్పుడలా
మ్ అంటే ఒకసారి మీట్ అవుతుంటారు, కదా ఓల్డ్ ఫ్రెండ్స్ అని ఇలా ఇవ్ అది మ్ నీను లైట్గా ట్రై చేస్తా
మ్ వాయిస్ స్లోగా వస్తుంది ఆ ఓకే
వాళ్ళు మన కోసం అన్ఎక్స్పెక్టెడ్ గా మన కోసం మన ఇంటి దగ్గర వరకు వచ్చి, నా మనకు తెలియకుండా సర్ప్రైజ్ చేయడం
వచ్చారా బికాస్ వేరైనా అలాగా సూపర్ అంటే
చ
ఫీలింగె వేరె లెవల్
చాల సార్లు
ఊహు
కాదు రెండు సార్లు చాల సార్లు అంట అంటే నె వాళ్ళ కోసం అండి కానీ అనెక్స్పెడ్ అ అంటే
అంటె అలా ఎనెస్పెక్టెడ్గ మీరు ఎవరైనా అలా వెళ్ళారా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారా
చా మేము వెళ్తాము మామలు వస్తున్నారు మేము ఎక్కువ వెళ్తాం నేనైతే చాల సార్లు వెళ్తాను స్కూర్తి ఉంటది స్కూటీ ఒక అనిపోడ ప్రతిసార్ ఎంటికళ్న్నా ఇప్పుడు కలవకుండా రాము ఒక రోజు వాల్ల గళ్ గళ్లు ఉండ నయిట్ అంతా ఇష్టం అట్లాంటి వన్ని మళ్ళా మనకి
అవు అవును ఈ జెన్రేషన్ లో అట్లాంటోల్లు దొరకాలంటే
కష్టం కష్ తోని కష్టం ఎలా మళ్లీ అట్లాొస్తే బాగుంటుందని ఎనెక్స్పెక్టెడ్గ అదొకటి నాక్ తెల్స్ రీసెంట్గానే జరిగింది
అయ్యో ఇత్తడ ఎవరాట్ల పరిచయం కాలేదా అంటే అంత బాండింగ్ అద ఇప్పుడు ప్రిజెంట్ ప్రెజెంట్ అక్క బాన్నింగ్
ఇన్నడుగు
ఊ
అంటె ఇప్పుడు
ఇంతైనా చైల్డ్ హుడ్ే వేరు చైల్డ్ హుడ్ లో పరిచయమైన వాళ్ళే
అది అందరికి తెలుసు మరి ఇప్పుడ
ఉమ్
అదే
కర్వి
సరె